ఎలా ఉన్నా రండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నానండి ఫ్యామిలీలో అందరూ బాగున్నారా
ఆ బాగున్నారండి ఇ మీరు ఎలా ఉన్నారు
మ్మ్ బాగున్నానండి ఆ మీ నాన్నగారు
ఆ మా నాన్నగారు కూడా బాగున్నారండి
మామ గారు అత్త గారు
మ్మ్ బాగుందండి
మ్మ్ హ్మ్ ఆ ఇంకేంటండి విషయాలు తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
హ్మ్ తిన్నామండి ఈరోజు స్పెషల్ గా మేము వంకాయ కర్రీ తిన్నానండి గు త్తొంకాయ్
చరే అవునండి ఆ హలో వినిపిస్
అ వినపడుతుండండి గుత్ తొంకాయ్ అండి
ఉహు మేమోచ్చి ఇవి ఎసామండి పప్పు బీట్రూట్ తాలింపు
ఏదండి ఏం తాలింపు
బీట్రూట్ అండి
బీట్రూట్ బీట్రూట్ తాలింపా ఆ అన్నట్టు మర్చి పోయాను ఈ రోజు టాపిక్ లో మనము ఇం డియన్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడదాము
మ్మ్ చెప్పండి ఏ ఫెస్టివల్ అంటే మీకు చానా ఇష్టము ఆ నేను చాలా సిద్ధంగా నేను ఫ్రీగానే ఉన్నానండి
ఆ లా అలాగే ఉండండి ఒక్క నిమిషం
మ్మ్ ఒక్క సెకండ్స్ రెడీనా అండి
హలో
ఓ వినిపిస్తుందండి
ఆ వినపడుతుందండి
మ్మ్
ఆ ఏంటండీ ఈ మధ్య పండుగల సీజన్ కదండి అందుకే మనం భారతదేశంలో ఉన్న పండుగల గురించి మాట్లాడాలని అనిపిస్తుందండి
మ్మ్ చాలా మంచి విషయం మన దేశం మన దేశం పండుగల దేశం అని టరుకదా ప్రతి పండక్కు ఒక ప్రత్యేకత ఉంటుంది మన దేశంలో అయితే
అవునాండి నిజమే ఉదాహరణకు సంక్రాంతి తీసుకుంటే అది రైతులు పండుగగా ప్రసిద్ధి చెందిందండి
మ్మ్ అలాగే సంక్రాంతి మూడు రోజులు జర్పుకుంటారు భోగి మకర సంక్రాంతి కనుమ ప్రతి రోజు ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుందండి
అదే అండి ఇప్పు కూ భోగి రోజున ఆ పాత వస్తువులను కాల్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు కదండి
అవునండి మకర సంక్రాంతి రోజున పండ్లు కోసీ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు రైతులందరూ గంగిరెద్దులు హరిదాస్ ద్దులు కూడా వస్తారనమాట అప్పుడే అ
కనుమ రోజున పశువులను పూజిస్తారు ఇది ప్రకృతి మరియు జీవుల పట్ల గౌరవాన్ని చూపుతుంది కదండి
అవునండి దీపావళి గురించి కూడా చెప్ప్ దాం ప్పాలండి మీకు అది ఒక వెలుగు పండుగ అని చెప్పొచ్చు మనమైతే
ఆ అవునండి చెడుపై మంచిది విజయం సాధించిన రోజు అని భావిస్తారు
ఆ ఈ రోజున ఇంటిని శుభ్రపరిచి దీపాలు వెలిగిస్తారు పటాకాలు కాలుస్తా ఉంటారండి దీపావళి రోజైతే
ఆ అవునండి కానీ పటాకులు వల్ల ఆ అంటే ప పటాకుల వల్ల కాలుష్యం పెరుగుతుంది అందుకే ఇప్పుడు గ్రీన్ దీపావళి గురించి అవగాహన పెరుగుతుంది కదండి
అవునండి ఉగాదికి కూడా చాలా ముఖ్యమైన పడుగ అని చెప్పచ్చు ఇది తెలుగు సంస్ త్రాది అంటా ఉంది అంటే సంవత్సరంలో
ఆ ఉగాది పచ్చడి చాలా ప్రత్యేకం అందులో ఆరు చ్చులు ఉంటాయి కదండడి
ఆ అవునండి ఉగాది పచ్చడి అది మన జీవితంలోని ఆనందం, బాధ, కోపం, భయం అన్నిటినీ సూచిస్తూ ఉంటుంది. అన్నమా
దసరా కూడా గొప్ప పండుగ ఇది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది తందే
ఉమ్ దుర్గాదేవి మహిషాసురుని సహ సంహరించిన సందర్భం గుర్తుగా జరుపుకుంటూ ఉంటారండి ఇవన్నీ.
అంటే ఆయుధ పూజ బొమ్మల కొలువు కూడా దసరాలో ముఖ్యమైన బాగాదు
ఉమ్ అవునుండి అదే విద్ దంగా రంజాన్ పండుగ గురించి కూడా చెప్పాలంటే ఇది ముస్లిమ్స్ ల పవిత్రమైన పండుగ అని చెప్పచ్చు.
ఆ అవును ఒక నెల ఉపవాసం ఉండి చివరిలో ఈద్ జరుపుకుంటారు
మ్మ్ ఆ రోజును ముస్లిమ్స్ నమాజ్ చేసి దానం చేస్తారండి మ్ క్రిస్మస్ గురించి చెప్పండి
ఆ చర్చిలు అలంకరిస్తారు క్రిస్మస్ చెట్లు
మ్మ్ ఆ క్రిస్మస్ కూడా చాలా ప్రాము ఖ్యమైన కలిగిన పండుగ అని చెప్పచ్చండి, యేసు క్రీస్తు జన్మదినాన్ని గుర్తుగా జరుపుకుంటూ ఉంటారు, అదే విధంగా మన దేశంలో పండుగలు కేవలం ఆనందం. కోసం మాత్రమే కాదండి సంస్కృతి మరియు సాంప్రదాయాల ప్రతీకలు
అంటే వివిధ మతాలు భాషలు ఉన్నప్పటి కి మనం ఒకటిగా ఉంటామండి
కుటుంబాలతో కలిసి ఉండే అవకాశాన్ని ఇస్తా ఉంటాయండి
ఆ నిజం ఎక్కువగా ఫ్యాషన్ షాపింగ్ మీద దృష్టి పెడుతున్నారు
హ్మ్ పండుగల వల్ల మనలో ఐక్యత కూడా పెరుగుతూ ఉంటుందండి
అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడాలి
హ్మ్ మన పండుగలు అసలు విలువలను గుర్తుంచుకోవాలండి, ఉదాహరణకు ఆ గణేష్ చతుర్థి సమయంలో మట్టి వినాయకులను ఆ వాడలండి.
అవునండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది అవి కూడా జాగ్రత్త వహించాలండి
అవునండి హోలీ పండుగలో కూడా సహజ రంగులు మాత్రమే వాడాలి కెమికల్స్ గానీ వాడినం అనుకో చానా చర్మ అంటే అంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయండి
అవునండి రసాయన రంగులు చర్మానికి హాని చేస్తాయి
ఐక్యతా సంస్కృతిని పెంచి ముఖ్యమైన భాగమని మనం చెప్పుకోవచ్చు మన జీవితం తమల
సరిగ్గా అర్థం చేసుకొని జరుపుకోవాలండి
అవునండి చాలా మంచి చర్చ జరిగింది ఇప్పుడైతే మనకి అవునా కాద అండి
ఇంకేంటండి విను ఇంకేంటండి విషయాలు
హ్మ్ కాఫీ తాగారా
లేదండి ఇప్పుడే తాగుతున్నను
ఆవునా కాఫీ మీరు ఎలా ప్రే కాఫీ మీరు ఎలా ప్రిపేర్ చేసు అంతట అంటే కషాయం లాగా లేపోతే అల్లము అలాంటివి ఏమైనా వేసుకుంటారా లేపోతే నార్మల్ కాఫీ టీనా ఏమేం వేసుకుంటూ ఉంటారు ఉప్పు వేసుకుంటా టుమ్
తర్వాత కాఫీ పొడి కాల్దామా చక్కెర
హ్మ్ షుగర్ కూడా ఎక్కువ తీసుకోకూడదు అని చెప్ తుంటారండి అంటే అది యాడెడ్ షుగర్ కదా సో దట్స్ వై ఐ ఎమ్ టెలింగ్ యు బెల్లం ఎక్కు ఉ
అవునండి తీసుకోకూడదండి ఎక్కువ
అదేనండి ఇప్పుడు షుగర్ ఎక్కువ తీసుకుంటే కూడా చాలా ఇబ్బందులు ఫేసు చేయాల్సి వస్తదండి ఇప్పుడు కాలంలో
అవునండి ఆ మర్చిపోయాను ఇప్పుడు నా గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు మీరు గ్యాస్ తక్కువ వాడండి టీ లు ఎక్కువ పెట్టేయాకండి గ్యాస్ కొరత ఎక్కువగా ఉంది కదండి టీలు ఎక్కువ పెట్టేయకండి గ్యాస్ ఎక్కువ అయిపోతుంది
అ
ఉ ఇంకేంటండి విషయాలు
లేదండి కాఫీ దగ్గర
కాఫి తాగు
వేరువేడుగ్ కాఫీ తతే మజనే వేరు కదండి
అవునండి తలనొప్పులు చాలా వరకు తగ్గిస్తుంది
మ్మ్మ్
కాఫీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అది లిమిటెడ్గా తీసుకుంటే
మామూలుగా బెల్లం ఇవ్వాలంట్ వేస్ కుంటే మంచిదన్ చెప్తూ ఉంటారు కదండి మా నాన్నగారికి షుగర్ ఉందండి మా నాన్నగారికి షుగర్ ఉంది సో అందుకని మేము మూన్ షుగర్ అనేసి వేయ అనమాట, అంటే మా నాన్గారు వన్ ఇయర్ గ ఉందడి వన్ టూ ఇయర్స్ గా ఉంది సో అందుకె ఉమ్ అదే మా నాన్న కాఫీ అంటే ఇష్ట టమండిస్ సో మేము షుగర్ వేయకూడదు కాబట్టి బెల్లం వేసి ఇస్తూ ఉంటాము ఉమ్ అలా మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు అలాగే వాకింగ్ చేస్ తుం టర్ మ నాన్న గారు మల్ నా అదే విధంగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటడు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి పాలకూర్లు ఎట్ట ఆకూర్లు ఇలాంటివి తింటూ ఉంటారు ఇలాంటి డైట్ మెయింటైన్ చేస్తూ ఉం టర్ మ నాన్నగారు అందుకే ఈ వయసులో కూడా ఆయన చానా ఎంగ్ గా కనిపిస్
మ్ అవునండి ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన భోజనాన్ని తీస్ కోవాలి షుగర్ పట్ల కొ జాగ్రత్త వహించండి వహించ్ మన్ చెప్ పండి అలాగే షుగర్ ఐటెమ్ కంటెంట్ ఉండే ఐటెమ్స్ ను తగ్గించండి
హ్మ్ అవునండి ఇప్పటి నుంచే మన్ షుగర్ ని చానా వరకు అవాయిడ్ చేస్తేనే మనకి ఫ్యూచర్ లో మంచి హెల్ప్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి హెల్త్ గురించి చాలా కేరింగ్ గా మనం తీకోవాలండి ప్రైవేన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి మక్ హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారండి
కొన్ని కొన్ని పౌష్టిక వివలులువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వండి షుగర్ ఐటమ్స్ అనేది మాత్రం తగ్గించండి
ఆ సరేనండి ఈ విధంగా మేము కూడా మా నాన్నగారికి చేస్తూ ఉంటాము అవును మీరు వాక్ కింగ్ చెస్ స్తూ ఉంటారంట కదండి మామూలు ఎన్నో
అవునండి రోజుకు ఒక పది వేలు పదైదు వేలు స్టెప్పులు నడుస్తూ ఉంటానండి ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు గుండె ఆరోగ్యానికి కే తర్వాత ఆ మంచి అంటే జ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి
హ్మ్ అవునులేండి అది కూడా చాలా మం చిది వాకింగ్ చేస్తే చాలా హెల్ప్ ఫుల్ గా చానా ట్టుగా ఉంటారు
అవునండి మీరూ ఈ మధ్య ఉగాది జరుప్ న్నారు కదండి ఎలా
ఆ ఉగాది మేము చాలా బాగా జరుపుకున్నామండి దాంట్లో ఏడు రకాల షెడ్ రుచులను మేము దాంట్లో కలుపుతా ఉంటాం ఎందుకంటే సంవత్సరంలో కొత్త సంవత్సరంగా దాన్ని పండుగను జరుపుకుంటూ ఉంటామండి
అవునండి మామిడికాయ వ్యా ప్పుపోతా తర్వాత ఆ చాలా రకాల రుచులతో కూడినటువంటి బెల్లము
బెల్లము తీపుచ్చేదు అన్న వేస్తామండి అవునండి సంవత్సరం ఆ చేస్తామండి పాడిరుచ్యం కలిపిన పచ్చడి ఖచ్చితంగా తినాలి కదండి సరేనండి మరీ అయితే సరేనండి
ఆ సరేనండి మరి ఉన్నా